హలో
అబా
అది న టిఫికేషన్ ఆఫ్ చేసి ఉంచానా దాని వల్ల రాలేదు మరి ఏం ఇ ప్రాబ్లం అర్థం కావట్లా
ఏదో నీవు వాయిస్ కూడా చాలా బ్రేక్ అయి వినిపిస్ంది ఎలా అంటే చెప్పా కదా నీకు ఇప్పుడు కూడా అలానే వినిపిస్తోంది
నతే యాక్చవల్గా బై
సలే ఎంగ్ ఆదుదు ఉ ఉ
అది టెన్ మినిట్స్ క సక్సెస్ఫుల్దా
ఆ
ఇదైతే నాకు ఐదు సార్లు జంప్ అయింది కాల్స్ అది మళ్ళా వస్తుంది నినందిమె
ఆ ఇప్పుడు నాకు కనెక్ట్ అయితే డిస్కనెక్ట్ డిస్కనెక్ట్ అయిస్తుంది మళ్ళీ మనకి వస్తు కాల్ చే నే వంది ప్రాబ్లం అయితే లేదు అయితే మ నా టైమ్ ఉంటే సరిపొతుంది టైమ్ ద కదా మరి ఇప్పందితా
అదే అదే అదే
నేనైతే ప్లాన్ చేశాను ఎ పతి కిలో పట్టతులేవా ము పంతొమి అంటే కున్ని అడ్మిషన్స్ బన చుట్టుపక్కల ఉన్న దాన్ని చేసుకొని నేను ఇప్పుడు కూడా ఏం చెప్పానంటే మన ఫ్రెండ్ కి ఇట్లో ఉన్న ఫ్రెండ్ కి అడ్మిషన్కి ఫైవ్న్స్త ఫైవ్ థౌసండ్ పట్టుళ్ళతో ఫైవ్థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప ఒకటి ఇంకొని టెన్ ౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అంటే నీకు చెప్పచ్చు కదా అని చెప్ప మాసడకు టై సెట్టదు నాకు అంటే తనకెతే టచ్ లో ఉ అంటారు కదా కొంతమంది పేరెంట్స్ ప్లస్ కట్టే స్టేజ్ లో కూడా ఉంటారు కదా వాళ్ళు అని చెప్పింది మాట్లాడటంతో దాటుడి ఉంది కదా అనేసి
హ్మ్ హ్మ్
దాంట్లో రెండు రెండు కేటగిరీస్ ఉన్నాయన్నమాట ఒకటి ఫిఫ్టీ ఫై కట్టిది ఒకటింది అడ్మిషను హ్మ్ ఇకోటి వచ్చేసి ఇంటర్మీడియట్ కి ఇంటర్మీడియట్ కి
మాక ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ వన్ ప్లస్ కోశేటోళ్ళం బి
ఆ
చేసి పంపించేలాగాన్నారు వీళ్ళు చూడకపో తే నీ వాయసు ఎక్కడ వినిపిస్తుంది
ఇంకో టెన్ మిస్ వన్నా పన్నేండుంది
ఆ అర్థం కలే ఆ ఇప్పుడు చెప్పు
కు మీ కాలేజ్ మీ స్కూల్ కి ఇంటర్మీడియట్ పడలేదు కదా అంటన్నా ప్రెజెంట్ ఆ
అయిపోతున్నారు
ఆ ఇప్పుడు నువ్వు ఇయర్ లో ఏం చేయ్యగల చెయొచ్చు అంటే స్పార్ట్ నువ్వు ఈ నీకు డీటెయిల్స్ పంపిస్తా నీకు ఓకేనా గ్రూప్ లో నే పెడతా నేను తత్ అయితే మాట్లాడం కానీ నీ దగ్గర రాలేకపోయినా అదే ఈ ఫోన్ లోనే మాట్లడ అనమాట ఒకటి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైహండ్రడ్ కట్టే ఒకటి టెన్ థౌసండ్ ఓకెనా అది ఏ గ్రూప్ కి తే ఏ గ్రూప్కి ఎంత అన్నది నేను నీకు ఫోటో పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేస్ నార్మల్ కాలేజ్ ఎం చేస్తానై కెనా ఈ అప్ ఇప్పుడు ను్వు స్పాట్ లోనే క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఇలాగేమి అన్నది చెప్ప అంటే వాళ్ళ అమౌంట్ కట్టేస్తే నువ్వు వాళ్ళు మళ్ళీ ఒక ఫీజ్ అంతా కట్టేంత వరకు నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లే స్పాట్నే తీసేసుకు మాత్రము తప్పకుండ వస్తుంది ఫైవ్ థౌసేండ్
మళ్ళీ స్పీచ్ పోటాంది
టెన్ ఫైవ అయితే టెన్ ఫైవ్ వస్తుంది ఫిఫ్టీన్ ఫైవ్ అయితే ఫిఫ్టీన్ ఫైవ మీకు బిల్ వస్తుంది అనమాట నీకు పార్ట్ ఎక్కువ అమౌంట్ అది ఓకేనా అదే అడ్ అది నువ్వు ఇప్పుడు టెన్త్ పిల్లల్ని ఎవరినన్నా మోటివేట్ చేసుకోగలిగితే చేసుకోగలిగితే కప్పుడే కప్పుడే ఫై ఫై తీసుకోవచ్చు ఇప్పుడు టైం ఉంటుంది కాబట్టి
హు
బయటి వచ్చా ఇది కాదు ఎప్పుడు ఓకేనా ఆ ఇగ నీ వాయిస్ వినిపించలేకపోతే బైడి వచ్చిన
బయటక అంగ్తు దా
ఇప్పుడు ఇప్పుడు ఓకేనా
ఓకే
ఆ మాది ఓపెన్ ప్లేస్ కదా ఆ మాది ఓపెన్ ప్లేస్ కదా ఏ టైం లే గాలి వస్తది
వావ్ పైన పెంట్ హౌస్ ఉంటే ఎక్సలెంట్ గా ఉంటంది కదా
ఆ అలానే ఇంకోటి చూస్తానమ్ము అలాంటిది కొంచెం బాగుంటుంది ఓపెన్ ప్లేస్ ఆ అలా ఉందనేసే కదా మనం జాయిన్ అయింది నేను
అదేలేే టు వీలర్ నేర్చుకో నేను
ఎక్కడ నేర్చుకుంటాల కాని ఇంకా అ టైం దీనికి సరిపోతుంది ఉ అర్థం అయింది నాకు ఇప్పుడు
హు
ఆ
ఇలా నన్ కాటర్స్ కెంత అవుతుంది
ఆ ఆ
నేనైతె చూడ్లేదు నాకు చెట్టు దగ్గరికి వెళ్దారని ఓ చెన్నైకి ఎళ్ళాలంటే కూడ ఇక్కడ స్టేషన్ ముందరా పార్కింగ్ ఇక్కడ బంది ఏసి ఇక్కడ నుంచి అ ఆ స్టేషన్ కూడా రెండొందలు మూడొందలు తీస్కో
ఆ ఆ
ఇప్పుడు స్టేషన్ తాక్ ఇండ్లు బాన్నాయి అక్కడ టాస్క్ చేసేసి అధీను ఇంకేదొ ఒకట్చేసి
ఆ ఆ ఆ
మరిీ పది రోజులు పదిహేనురోజులైతె బ్యాక్ తెలంగాణ స్టేషన్ ఉండ్రా రెండు రోజుల్దాకా పెట్టొచ్చు ఉ అదంత సిల్వర్ బెయ్యి ఆదివారం సోమ్వారం దచ్చప్ అయితే కచ్చిత స్టేషన్ ముంద్ పెట్టమ్మ మళ్ళ పండకున్నె వచ్చేస్తావా
ఆ
అది పరిస్థి తెల్స్ నాయె తిందు నేను కొర్రె ఫెఫ్టీ
ఎక్కడికీ ఓకె ఓకె పన్ చేస్తె
రీడం ఎగ్జామ్స్ అయ్పోయాక ఈసారి అయితే ఒకటీ ఉంటది తినడన్నా గ్యాప్ వస్తుందండి నువ్వైతే అ య్నిప్పుడు కావాల రానికి ఒక్సారి వస్తడు పక్కన్నె ఉన్నడు చెన్నై లొ
ఆ వన్ మంత్ అయింది నువ్ రాలా ఇ యాక్చువల్ గ ఇ పండక్కు కూడ రాల ఉగాది లాస్టూ ఉగాదికొచ్చిన్నాడు ఈ ఉగాదికి ఏం చేస్తారంటె పిల్లలకి ఇలా ఆ హెల్త్ పాల తనేసి వచ్చి వాడి వెళ్ళిపోయినాడు అంతే ఆ ఆ యాక్చువల్ గయితే ఈ రోజు హాఫ్ వాళ్ళకి
ఉమ్
అక్కడ రేట్లు పెరిగిపోయినాయి గ్యాస్ వల్ల ఓకే ఓకే హ్మ్ అయినా పాపము రాలేడు కదా ఉమ్ అక్కడ బానే ఉంది గానీ మనంకొంచం టైమ్ తినటం కష్టం అయిపోతుంది అంతే ఫుల్గా ఉంటారు జనాలు ట్రైన్ లో అయిపోతుంది.
మ్ అటు పక్క నుంచి జనాలు జనాలుఅంటే జనాలు కాద్ మామూలుగా ఉండదు.
ఏమి లే రిజర్వేషన్ చేసినా అది ఏమైపోతుందంటే ఫోర్ థర్టీకి ఇస్తారు ఆ బ మామూలుగా అయితే పాస్ ఇస్త బయట గేట్ పాసిస్తారు ఆ ఫోర్ థర్ట్ ఇంటి నుంచి బయటికి వచ్చేంత ఉపవాసం చల్కో వచ్చేంత వరకు ఆ బస్సులు దొరకపోయినా మేము రాపిడో బుక్ చేసుకోని చెప్తానము ర్యాపిడో బుక్ చేసు కూడా వచ్చేస్తావు అంటే ఆ టైమ్ లో ఏదో బస్సు ఎక్కుతాడు అప్పుడప్పుడు చేంజ్ చేస్తాడు ఒక రోజుయితే వన్ డే ట్రావెల్ చేసాడు బస్సు లో తిరుపతిలో దాదాపు ఇంగ మార్నింగ్ టూ వరకు ఉండిన్నాడు బర్డ్ రోజు అప్పుడు బర్డ్ అప్పుడు
తేవ్ పా
విస్సుక్ అయిపోయి పొద్దున అర్లీ మార్నింగ్ వచ్చినడు పడుకో అంటే లేదులే ఇంకా బర్డే కదా పండుకుంటే ఎలా ఇప్పుడు డేవ అనేసి పడుకోల అలా జ అలా జరిగింది అందుకే బస్సు మీద ఎక్కువ డిపెండ్ అవ్వట్లా ట్రైన్ అంటే అది రిజర్వేషన్ చేస్తే తప్ప కుదరట్లా రిజర్వేషన్ అయితే అయిపోతున్నాయి గాని ఆ టైం కి రీచ్ అవ్వలేకపోతున్నాడు. వాడు ఎదవా ఆ వార్డెన్కి ఎన్నిసార్లు చెప్పినా గానీ పప్పంపి చెట్లా ఉండేది అక్కడ లాస్ట్ సెవెన్ థర్టీ కే అంట లాస్ట్ అది మిస్ అయిపోతే ఇంకా లే వంట ట్రైన్ లో ఇగ బస్ ఏగతి మళ్ళీ అక్కడ నుంచి ఆ సెంట్రల్ నుంచి బ్యాక్ రావాలా వేరే ఏరియాలో వెళ్ళేసి అక్కడ నుంచి మాధవరామో ఎక్కడికో వెళ్ళాలంట అక్కడికిళ్ళేసి బస్ పట్టుకోవాల డైరెక్ట్ కడ డైరక్ట్ మనం కడపకి అదొచ్చేసరికి రాత్రి ఓ అక్కడ ఒకవేళ సెవెన్ థర్టీ ఎయిట్ కి దొరికితే అంతరకు ఓరి శవగలిగితే తొమ్మిది గంటలకు స్టార్ట్ మ్ తొమ్మిది నుంచి వాళ్ళు వచ్చేసరికి అందులో బా ఆ చెన్నై బస్సులు అన్ని లోకలకే తెల్లవేలుగు కన్నా ఘోరం అవి
మ్మ్ ఇవి న టై ముంబైకి పోయియి ఉంట
ఏమో అ వాస్తే అదే అనేసి అంతవ తె సెవెన్ థర్టీ వరకు బుక్ చేసి మ్మ్ మ్మ్ ఆ లేవంట చాలా సార్లు ట్రై చేస్తాము ఆ
ఆ కలటర్మిన వస్తుందే బాలగంగాధరాత్ర లక్క ఇది లోక మా అన్యాతలక్్ ఎక్స్ప్రెస్
ఓకే అదే అనుకుంటా ఎక్కువ వచ్చేది నాక్ తెలిసి
అది ట్ రోజు ఉండల ంది లోకమాన్యతల ఎక్స్ప్రెస్ అక్కడ నుంచిరంట ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది రంటీం కదాశడున్నడం కద ఇవరి
మ్మ్ మ్మ్ మ్మ్ తర్వాత లేవు మ్మ్ ఎయిట్ న్నా గాని ప చెబతా ఒకసారి రిజర్వేష లేనప్పుడు రాలేదు ఇప్ ఆ రిజర్వేషన్ అవ్వదు వచ్చుడు ఐదు వందల్ గే బా వాడి దన్ని అ టెన్షన్ టెన్షన్ గచ్చిపోతా మ వచ్చేంత వరకు అలా అంత రిస్కీగా ఉంది పక్కనేను పేరుగాని చాలా రిస్కీగా ఉంది ట్రెన్షన్ టెన్షన్ అయిపోతంది వచ్చి ఎంత వరకు
నాకైతే సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు ట్రైన్స్ ఉన్నాయి కానీ ముప్పై ఆరు గంటలు
అవును మ్మ్
ఎప్పుడే చేస్తానుండు
అదేజీ మ్మ్